హలో
హాయ్ అండి వినిపిస్తుందా నా వాయిస్
వినిపిస్తుందండి బావున్నారా
బావున్నానండీ మీరు బావున్నారా
బావున్నానండి
తిన్నారాండి
తిన్నానండి మీరు తిన్నారా
తిన్నానండి ఇప్పుడే ఏం కర్రీ మీదిరోజు
ఇవాళ చికెన్ అండి మీకు ట్రావెల్స్ అంటే ఇష్టమా
నాకు చాలా ఇష్టం అండి ట్రావెల్స్ అంటే
మ్ ఓకే నాగ్గుడా ఇష్టమండి
ఎటైనా ట్రిప్ ప్లాన్ చేయరా మరి
అవును చేశానండి చాలా నాకు బాగా ఇష్టమైన ట్రిప్ అండి బీచ్ సైడ్ వెళ్ళాలని బావు ఉందండి మంచి కెమెరా ఉండాలి ఆ దానికి చాలా గావాలి కదండి మంచి కెం ఆయన ఇప్పుడు బడ్జెట్ లేదండి మేము చాలా పేదోళ్లం కదా అందుకనే సో ఉండవు అన్నమాట బాగున్నాయి అంటే కావాల్సినయ్ బట్టలు మంచిగుండాలండి ఆ కెమెరా ఉండాలి మంచి కెమెరా ఉండాలి ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఉండాలి ఇంట్లో వోళ్ళు ఎంత అడుగుతే అంత ఇవ్వాలి అప్పుడు ట్రిప్కెళ్ళేటపుడు చాలా బావుంటది బాగా నేచర్ అంటే ఇష్టం నేచర్లా ఏమో ఆ వర్షాకాలంలో చలికాలంలో వెళ్ళాలి ఆ ఎండాకాలంలేమో
మ్
ఎండాకాలంలేమో మంచిగా బీచ్ సైడ్ కెళ్ళాలి అయినా వర్షాకాలంలో వర్షాకాలం బీచ్ సైడ్ వెళ్ళొద్దు ఎందుకంటే గాలి తుఫాను ఎక్కువ రావడం వల్ల అంత ఎంజాయ్ చేయలేం ఎందుకంటే లోపలికి ది దిగనియ్యరు ఆ ఎండ్ ఎడాకాలంలయితే చాలా బావుంటది వెదర్ కూడా అనుకూలంగా ఉంటది కాబట్టి సో న ఎండకాలంలో బీచ్ కి వెళ్ళడం చాలా బెటరు. అంతే అండి మేకు చాలా బాగి నేనెంది మోన్నాయి ట్రిప్సా, వంటలు చేయడమా ఇదంటే బాగా ఇష్టం అండి మీకు?
నాకు టిప్స్ అంటే నే ఇష్టం అండి
అయితే ఓకే ట్రిప్స్ గురించి ఒకసారి చెప్పగలుగుతారా మీరు?
ట్రిప్చ్ అండి లైక్ రీసెంట్ గా లైక్ ఒక నైన్ టెన్ మంత్స్ బ్యాక్ నే సినిమా ఫెస్ తో ట్రిప్కి వెళ్ళాడండి అప్పుడు మా ఎక్స్పీరియన్స్ చెప్పుకున్న జరిగింది ఏంటని లైక్ మేము ఎప్పుడో త్రీ మంత్స్ బ్యాక్ నుంచి ప్లాన్ చేసాము లాస్ట్ కి సక్సెస్ అయింది మా ట్రిప్ మా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ త్రీ మెంబెర్స్ బయ్స్, ఫోర్ మెంబర్స్ గర్ల్స్ ట్రిప్ కింద ఫస్ట్ మేము తిరుపతికి వెళ్ళామండి. తిరు తిరుపతిలో లైక్ అలుపిరి దగ్గర నుంచి స్టెప్స్ మెట్లు ఎక్కుకొంట వెళ్ళాము. నేను మా ముగ్గురం ఫ్రెండ్స్ మేము కలిసి ఎల్లాము ఇంక ఇద్దర వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు వాళ్ళు ముందు పైకి వెళ్ళిపోయారు తొందరని తర్వాత ఇంకిద్దరు కపుల్స్ ఉండే వాళ్ళు మెట్లకి బొట్టులు పెట్టుకుంటా ఇ ఈ మెల్లగా వచ్చారు. మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుంటా మా ఫ్రెండ్ కు మస్తు ఆకలిద్దాయి. తను ఊకే మద్యలో మెచ్చరింది మేడం ఆహ దాన్నేం అంటారు అది మ పేరలు బర ద అడి అన్ని కలిపిస్తరు ఆనియన్స్, పచ్చిమిర్చి మర మరా బ వాటిని ఏందో అంటారు? అవి ఊకే తినేది తిని ఇ వదిలే కల్పుల్స్ స్టెప్స్ ఎక్కడంలో తనకి ఆయాసం వ ఏది ఇక నేనే ఏం చేసాను నేను ఇస్ వదిలేసి నేను కూడా ఫాస్ట్ ఫస్ట్ గా నేను పైకి వెళ్ళిపోయి అన్నయ్య ఒక అన్నయ్య ఉండే ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేను కూర్చున్నాను. తర్వాత విళందరం వచ్చిరి మెల్లగా పైకి ఎళ్ళం. తర్వాత పైన రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళామ అండి దర్శనం చాలా లేట్గా బాధాకరంగా గంటల కొద్ది జరిగింది ఏయిటిస్ ఆఫ్టర్ సెవెన్ అవర్స్ తర్వాత దర్శనం ట్వెల్వ్ అవర్స్ అనుకుంటా తర్వాత ధర్శనం అయిపోయి అక్కడ నుంచి షాపింగ్ చేసి అరుణాచలంకి వెళ్ళామండి. అరుణాచలంకి నైట్ బస్ లో ట్రావల్ చేసాం నాకు బస్ పడదు అంత వామిటింగ్ ఫీలింగ్ వచ్చింది ని కంట్ల కష్టపడి అట్ ఇటు అరుణాచలం కెళ్ళి రూమ్ తీసుకొని లైట్ ఎస్కొని ప పడుకొని మార్నింగ్ లేచి రెడీ అయి గిరి ప్రదక్షణకి వెళ్ళా మండి ఆ గిరి ప్రదక్షణ లో చేస్తుంటే నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడండి అప్పుడు నాకు ముచ్చ ఇట్ల పెట్టాడు గిరి ప్రదక్షణకి హలో ఒక ఆయన ఉన్నరు మెల్లగా గిరి ప్రదక్షిణ చేస్తుంటె నేన్ అక్కడ బోట్ పెడుతుండే వాళ్ళ గిరి ప్రరిక్షిణ చేస్తుంటే దర్శనం చేసుకోవాలిగా ఏడు గోపురాలు వాళ్ళు బొడ్టు పెడుతుంటే నాకు చేతిలు ఎందుకని చెప్పేసి నేను అతనికి ఇచ్చాను కతం అప్పటి నుంచి అట్లా ముచ్చట్లు స్టార్ట్ అయ్ నచ్చకుంట ఆ నేను ముచ్చట్లు పెట్టుకుని వచ్చిన్నాము టెంపుల్ లో దర్శనం తీసుకున్నాము తొందరలో అయిపోయింది మళ్ళ అక్క రోజు ఏందంటే లైక్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉండే లైక్ ఫ్రీ దర్శనం ఉండే ఫిఫ్టీ రూపీస్ చాలా మంది ఉన్నారు ఫ్రీ దర్శనం ఇంకేంత మంది మంది ఉన్నారు అనుకున్నాం కాని పర్సన్ కి తక్కువ మందే ఉన్నారు
అయ్యో అవ్నా అండి
అ తెరిను పాన్సర్లు బాగా ఎంజాయ్ చేశాము కొడుకుదార బీచ్ లో ఎంజాయ్ చేసాము మట్టితోని కొట్టుకున్నాము రాక్ బీచ్ అని ఉంటుందా రాక్ తుందని మాట
అయ్యో మంటలో చాలా బాగా ఎంజాయ్ చేసారంటుకుంటా
అవునండి చేస్తాను అందరు నాన్న డాడీ
ఓకే అండి ఇప్పుడు నన్ను అడగండి ఏదైన
మీకు
హలో
మీకు కుకింగ్ వచ్చా అండి ఏం బ ను
ఇగ నాకు బాగా ఇష్టమైందండి ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం ఆ ఎగ్ కర్రీలా ప్రాసెస్ ఏంటంటే
అంటే ఎగ్ ఫ్రైయా ఎగ్ టమాటలా
చెప్తున్నా వినండి ఎగ్ కర్రీలో ప్రాసెస్ ఏంటిదంటే ఆయిల్ పోయ్ ఆయిల్ పోసి ఫ్రై అంటే ఫ్రై అయినా బాగా ఇష్టమే ఫ్రై అంటే బాగా ఇష్టం ఎక్కువ శాతం ఇగ ఫ్రైలా మళ్ళా ఆయిల్ పోసి ఆ ఆనియన్స్ ప పచ్చి మిర్చి చేసి పరిచిమిర్సి గోగిలా గోగినంక ఆ ఆన్యన్ వేసి ఆ కొద్దిసేపు ఫ్రై అంటే చాలా ఆనియన్స్ కదా ఇగ బాగా బ్రౌనిష్ అయ్ ఎ వరకి ఆగినంక దాని తర్వాత ఫోర్ ఫై ఎక్స్ ఏసి దాన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేయించి. తేచ్చి ఉడకబెట్టి దాని తర్వాత దాన్ని. తిప్పాలండి ఆ ఆమ్లెట్స్న్ తిప్పాలి తిప్పినం ఆహ్ ఓ సారి ఇంకా అసలు నే మ. మధ్యలో మ్యాటర్ మర్చిపోయానండి నేను అసలు ఎగ్స్ కలపక ముందు మనం కారం. ఉప్పు పసుపు. ఉప్పు ఆ మసాలా అవన్నీ ఫస్ట్ వేయ్యాలండి సారీ అది మర్చిపోయానును. మళ్ళా దాని తర్వాత. ఆనియన్స్ కి కొంచెం గ్యాప్ ఇలా ప్రైస్. చేసి దాని తర్వాత ఎగ్స్ వేయాలి ఎగ్స్ వేసినా తర్వాతనే. ఆహ్ ఇక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత ఇక దాన్ని. తిప్పేయడం జరుగుద్ది.
ఉమ్.
పే మన వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం చూసుకోండి. ఉమ్ తర్వాత వా ఆహ్ తిప్పి. వేసినా దాని తర్వాత లాస్ట్ కి కొత్తిమీర ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీగా అళ ఉడుక్ పెట్టి తర్వాత. కొత్తిమీర జలేసి మంచిగా హీట్ రైస్ లా మంచి వేడి వేడి అన్నంలా. ఆహ్ రైస్ మద్యలో ఆమ్లెట్ వేసుకొని. మంచిగా మసాలా తోటి మంచిగా తింటుంటే బాగుంటదండి చాలా బాగుంటది. ఇంకా అది కాకుండా ఇంకొక కర్రీ కూడా బాగా ఇష్టం పప్పు. పప్పు చార్ అంటే చాలా ఇష్టం కానీ ముద్దపప్పు చేయడం నాకు అసలు రాదు చారు చేయడం కూడా ఒకసారి ట్రై చేసిన కానీ చాలా. ఫ్లాప్ అయిపోయింది అది సో అది చేయడం కూడా కష్టం అనుకోని ఇంకోసారి. చారు కూడా ముట్టుకోలేదండి ఇగ ఇక. చేయడం అంటే ఇక ముద్దుపప్పు చేయాలి అనిపించింది కాని. ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుందండి ఒక్కొక్కసారి కావట్లేదండి. కాకపోతే దానికి కుక్కర్ కావాలి కదా సో కుక్కర్ మా దగ్గర లేదు కాబట్టి మేము చేయలేదండి మా రుమ్. రూమ్ల.
కుక్కర్ కొనుకోపోయార మరి.
కొనాలనుకున్నాము గాని ఇంకా డబ్బులు లేవుగాండి అందుకనే సో కొనలేదు. మీకు ఏ కర్రీ ఆహ్ మీకు ఏ వంటోచ్చు అండి. చిన్నది చెప్పండి ఇదు మీకు మీరు మీరు ఏ ఇలా ఎగ్ ఎలా చేస్తారో ఒకసారి రెసిపీ చెప్పు
ఎగ్ అంటే. ఎగ్ ఫ్రై అండి లేదా ఆమ్లెటా లేకపోతే.
ఏదైనా పర్లేదండి.
లైక్ హాఫ్ బాయిల్ తెలుసా అండి హాఫ్ బాయిల్ చెప్తా ఎట్లా చెయాలో. ఫస్ట్ ఒక ఫ్యాన్ లో నూనె పోసుకొని. నూనె వేడేక్కక ఎగ్ని పగలగొట్టి అందులో వేసుకోవాలి. దాని పైన కొద్దిగా సాల్ట్ వేసి ఆహ్ లో ఫ్లేమ్ లో పైన మొత్తం. పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫోర్ మినిట్స్ అట్లా. దాని పైన మొత్తం మంచిగా ఎగ్ అంతా ఉడుకుతది పైన ఎగ్ దాన్ని తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి మళ్ళీ తిప్పి పైన మళ్ళీ కారం వేసుకోవాలి. అంతే ఆమ్లెట్ రెడీ.
వావ్ అండి చాలా బాగుంది చాలా హ్యాపీ. హ్యాపీగుంది మీతో మాట్లాడినందుకు ఓకే అండి.
ఓకే అండి బాయ్ అండి.